ఎంజేతనవ్ అక్క.
తిన్నారా తిన్న ఇప్పుడే తిన్న మీరు తిన్నారా.
తిన్నాం అక్క
ఏం కర్రీ చేసింది మమ్మీ
ఏం కూరియాల ఉత్తిదే టమాట కర్రీ
మ్మ్ మేం పప్పు.
ఆహ
మ్ ఇంకేంటి సంగతులు మరి
ఏముంది ఏం లేదు ఒక వాటర్ మిలన్ ముక్క తిన్నా.
మ్ హ్ ఎండకు మంచిది వాటర్ మిలన్ తినాలి. ఐదు మామిడి కాయలకా ఇగ అక్కడే మామిడి చెట్టు కిందనే కూర్చుకొని ఉంటారా మీరిగ.
ఆ ఇక్కడ్నే చింతపండు ఎండ పోషినం ఏ మంచం అదీ నవ ర తెగింది.
ఉమ్ ఇగ చింతపండు అటు మాడికాయలు కోతులు.
రా రొండు కుర్చీల్లున్నయి పట్టా కింద ఎస్కొని కుసున్నం.
మ్ హ్ ఆ పుట్టమ్మయి వత్తలేద మీ ఇంటికి.
పొట్టమ్మైకి ఒక పా బాబ్ పుట్టిండు. రాట్లే అ
ఎక్కువైతాంది ఈ మధ్యల పొట్టి అమ్మాయి బైటికి కెళ్ళలా ము ముఖం చూడాలంటేనే టైం పడతాం దర్శనం మ్.
బిజీ పర్సన్స్ వాళ్ళు
మ్
కాలేజ్ పోవాలంటే ఏం సప్పుడ్ చేత్తలేద్
ఎవరు ఆ పిల్లా మ్మ్ ఏ ఎందుక్లే పెళ్లి చేస్కుంటే అయిపోయే
పెళ్లి చేస్కుంటవా అంటే ఇగ మర్చిపోయినక్క ఇయన్ని ఇంగ గయన్ని ఏం లేవు ఇగ మల్ల
కాదు ఇప్పుడు అప్పుడోక్సారీ అయింది గదా ఆఫ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది మంచిగా ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందీ ఇటు వీళ్ళ వీళ్ల తరుపొల్లు వద్ద అనుకున్నారు. మళ్ళ ఒక్కసారి ఇప్పుడేమో ఆ అమ్మాయికి ఆయనే కావాలని ఉంది.
ఏమో ఈ మధ్యల వాళ్ళ డాడీ ఫోన్ జేత్తన్డట గని నేన్ అ ఏం అడుగుతలేనక్క ఇగ మా అమ్మ నచ్చలేదు అంటాంది అంట రొండు మైండ్ సెట్లు అంట. ఒకసారి కా తినే తేమంట్రు. తిండి టైం కొత్తేనేమో కావాలె
హ్మ్ తిండి టైమ్ కొస్తెనా
అదే తినాల్ అనుకునే టైంకేమో ఆయన గావలే. ఆడ్నైతే మంచిగ తింటున్న.
అవునవును. అయినా ఆయనక్ గూడా ఈమంటే ఇష్టం లేదనుకుంటాన్న నాక్ తెల్సి
మేం గుడ అదే అనుకుంటానం. ఏమో కొంతమందిని అడుగుతేనేమో మా అమ్మ గిట్ల అనుకుంటే మ్యాచెస్ జుత్తార్ అబ్బాయికి ఈ ఇల్లు మంచిగనే కట్టుకున్నార్ గదా అ అని అట్లా అంటారంట
మ్ వీళ్ళు ఇప్పుడెంతైనా అమ్మాయి ఒళ్ళు గదరా ఒక్క మా ఒక్క స్టెప్పు దిగి అడగాలె దెల్సా
అవును మా అమ్మ ఫుల్ సార్లు జెప్పింది.
ఆ ఎందుకంటే మనం అమ్మాయి మనం మన ఊళ్ళో పోయి ఇ ఇప్పుడు సచ్చే వరకు అక్కడే ఉంటరు గాబట్టి లైఫ్ మొత్తం వాళ్ళతోటే గాబట్ ట్టీ ఒక స్టెప్ దిగి వాళ్ళని ఇట్లా మంచిగా అడుగుతే వాళ్ళు ఎందుకు ఒద్దంటరా
వాళ్ళు అమ్మ అంట నేను ఆన్ కాళ్ల కింది ఒతనా అంటంది
వాళ్ళ కింది ఒతన్న ఎందిరా వాళ్ళు ఇప్పుడు ఎట్లయినా పెద్దే ఇప్పుడు ఆమె కింద ఉమ్ ఇప్ ఇప్పు ఆమె ఈ వాళ్ళ అమ్మాయి కాళ్ళు కడగాల్సింది ఇప్పుడు మరి కాళ్ళు కడినప్పుడు కాళ్ళ కింద వోకుండా ఏమైతది
అదే అంటంది నేన్ కాల్ గడుగనూ నాకు డెల్వది నీకు గావాలనుకుంటే ఎళ్ళిపో అనదంట
ఆ అదేంది ఒక్కతే బిడ్డ వాళ్ళ అమ్మ ఇష్టం మంచిగా సేమ్ క్యాస్టూ వి రిలేటివ్స్ తెలిషినోళ్ళు
ఆ సాంగ్స్ సాంగ్స్ వాడే ఆ అబ్బాయిని చేసుకో అంటే ఇవ జేసుకోను అంటంది
ఆమ్మో అయిన ఎట్టునో ఉన్నాడు ఏ ఓ చూష్నా ఆయన స్టిన్ ఇంస్టా ఉండి ఆ చూసినా చూసిన బానే ఉంది
ఓ అక్క ఏమంట్రూ బ లో ఏమంట్రూ ఫోన్లా అస్సలు బాలేడు గనీ ఏమంట్రూ బయట్ ట చూసినము మొన్ ఆ ఎపుడు త్రీ మంత్స్ బ్యాకో ఏమో ఆ ఇళంటికి ఒచ్చిండు వచ్చినాక టూ డేస్ ఉంది వినాయక చవితికే టూ డేస్ ఉండి పోతాండు అమ్మమ్మ తొటి పొదటిల్ టైం కు పోతాంటే అది వీల్ బ్యాగ్ బ్యాగ్ ఉంటదిగా
ఆ ఆ
ఆ బ్యాగ్ దీసుకొని పోతాండు అసలు ఎంత మస్తున్నడు తెలుసా
మరి ఈ పిల్లకి ఏమైంది ఈ పిల్ల ఎందుకు జేసుకోనంటంది అంత మంచిగున్నోని
తెలుసా తెల్ల్ ఎనో తెల్లగున్నడు అది ఏమంట్రూ సెట్ మీ మీద వన్ సైడ్ మొత్తం ఏమంట్రూ ప్చ్ ఎండకి మెరిచేటి డిజైన్ ఉంటది జూష్ణవా వర్కు అట్లుంది బ్లాక్ ఏసుకున్నడు సూపర్ ఉన్నాడు మా అమ్మ ఇట్లా కనుకుతారఉమ్మకి సైగ జేసింది ఈ అబ్బాయినా అర్నిక అనేదంటే అవునంటే అమ్మ సాయంత్రం వచ్చినక అన్నది మస్తు ఏమంట్రూ స ఏమంట్రూ మస్తు ఉన్నాడు అబ్బాయి ఇత్తే మంచినె ఉండు గదా అని అంటాక ఆయిన వాళ్ళు ఇప్ ఇప్పుడే ఏమో వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పుకుంటలేరంట
ఊహ్మ్
అంటే వాళ్ళ అమ్మోలు
ఇప్పుడు ఆ సింగర్ అమ్ ఆ సింగర్ వాళ్ళ పేరెంట్స్ ఏ అంటే ఇ ఇప్పుడు ఈమె గురించి తెలుసు గదా అంటే ఈమే ఈనా గావాలనుకుంటుందని వాళ్ళ గూడా తెలుతదిగా
పఆ అయితే నిన్న మే నిన్న మొన్న అన్నాం గదా సప్పుడెకా రేపమంట్రూ పెళ్ళొద్దు ఏదొద్దు సప్పుడకా కోచింగ్ కు పో వా దేని వోతవో కోంచి కోచింగ్కి ఒయి మంచిగా నేర్చుకో సదువుకో కొంచెం చదుకో పెల్ సరే ఎవన్నన్నా ఒకరిని చేసుకో తర్వాత అది తర్వాత డెసిషన్ కాకపోతే ఇప్పుడు చదువుకో అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ క ఒకసారి ఉంటాయి అక్క ఆమెకు ఎగ్జామ్స్
ఇ పెడుతారన్న వాల కాలేజ లో
నమ కోర్స్కి టూ ఇయర్స్కు ఒకసార్ండద
ఏమ రామ్మరి కోర్సేదిలో నాకు అయినకు వేస్ట్ వెలుసా ఆ కోర్సు ఎందుకు చెప్పురా
మేము అన్నాం గదా మేము అన్నాం గదా మంచమాబాగ్ లా డిగ్రీ తీసుకొని ఏమంటారు నార్మల్ గా ఏమంటారు నార్మల్ గా దీసుకొని గ్రూప్
ఉమ్ యెళ్ళినా యెళ్ళకున్నా లైఫ్ లాంగ్ చిన్న ఎప్పుడో ఒక్కసారే పెళ్ళయినంకా అయినా రాసుకోవచ్చు
ఉమ్ రాసుకోవచ్చు మంచిగా ఏం జేయంటే నేను అది చదవలే నాది ఎంత దెలుసా ఇప్ మొన్నంటదిగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఆ రోజు అప్పుడు అప్ప నుంచి కోచింగ్ ఉంటే అప్పటి నుంచి పోతానని అన్నది మళ్ళ నిన్న అంటుందిగా అసలు
అయినా అది వేస్ట్ ఇగో ఆ నర్సింగ్ అనే ఫీల్డే నాకు నచ్చదు
నీకు నచ్చుడు గాదు అసలు అక్క బైపిసి తీసుకుంటా అంటనే మా నాన్న వద్దు వద్దు అని అన్న అన్నడు ఇప్పటికి ఏం వద్దు హాస్పిటల్ లల్ల సిస్టమ్ మర్క్ ఫుల్ ఉన్నాయ్ అంటా
ఇగో ఒకటి జెప్పనారా హాస్పిటల్ అంటేనే ఒక బ్రాండ్ ఉంటది దానికి ఒక వెరైటీ బ్రాండ్
మళ్ళ మళ్ళల్లనే మనూరు
ఉమ్ ఇగ జూస్కో ఇగా
ఏమో అయితే మేము అన్నం చదువుకో సప్పుజేకా సరే ఇప్పుడు ఏదో ఒకటి అయిపోయింది గాని మంచిగా అదే కోచింగ్ దీసుకో అని అంటే నేన్ బోనక్క అని అంటంది నా దెలిసి వీళ్ళుతనకి ఏమంటారు స్టడీ ఆప్ జేసిరేమో అనిపిస్తాంది
ఏమన్నా తీట పని జేసిందేమోరా
ఏమో గానీ స్టడీ స్టడీ ఆప్ జే సిరని అయితే అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏందంటే సే గాదు ఇన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ మావయ్య పంపకపోయిండా కోచింగ్ కి
ఉమ్ ఇంకొకటి ఏందంటే ఇప్పు ఇప్పుడు అది గాదురా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరు అదే ఫీల్డ్ లో ఉన్నరు ఆక్కరికి వాళ్ళ మామయ్య గూడా అదే ఫీల్డ్ వాళ్ళ ముగ్గురు తోటైనా ఇవన్ని తీసుకపోవచ్చు ఒకెలా దీసుకపోవాలి అనుకుంటే
మళ్ళ హాస్పిటల్ ఆమెకి కోచింగ్ తీసుకునే హాస్పిటల్ గూడా ఎక్కడ వాళ్ళు అమ్మా హాస్పిటల్ ఎదురుంగనే
మరి ఇంకేంది ఎందుకు ఆప్ జేసిరో ఏమో మేబి మరి ఇట్లా అంటే ఇట్ల హాస్పటలల్ల పని జేత్తాంది దన్నాగాని పిల్లని ఎవరు జేసుకోరు గదరా నాక్ దెలిసి
వాళ్ళ అమ్మ నడుగుతే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటుంది గదా కోచింగ్ దోలుతలేవేంది అక్క అంటే అన్నదిగా అంత వాళ్ళు చిల్లర చిల్లర జేస్తారు పోరగాళ్ళు కోచింగ్ తీసుకునిలేదు ఏం లేదుఫోన్లు ఫోటోలు వత్తుతారని అని అన్నది
ఆ వాళ్ళ ఫ్రెండ్స్ అదే పని వాళ్ళు వైట్ కోట్ యేసుకోవడం ఫోటోలు దిగడం
ఆ అవసరమా మొన్నడిదాకనేమో మా డాడీ నాకు ఫోన్ దెత్తడు నాకు మా డాడ్ ఫోన్ దెత్తడని ఓ అమ్మ ఊరంతా పు క్కాడ జేసినట్టు బజారంతా పుక్కడ పుకాడ జేసింది
పోరినోట్ల ఏది ఆగదు ఉమ్
ఫోన్ దెత్తాడు మా డాడి ఫోన్ దెత్తాండు నా అక్క నాకు ఫోన్ వత్తాంది అమ్మమ్మ నాకు ఫోన్ వత్తాంది తాత నాకు ఫోన్ వత్తాంది మావయ్య నాకు వత్తాంది అని ఎగిరింది
ఉమ్
అయితే ఇయాల నాకు లాస్ట్ కు వత్తే వాళ్ల డాడీ తెత్తా తెత్తా అని మొన్న రెండు సార్లు వచ్చిండు వాళ్ల డాడీ ఫోనే తేలే
వచ్చింద ఈడికి
ఈడికి గాదు వాళ్ల ఊరికి పోయిండంట గాని తేలే
ఆహా
లిత్ తాతయ్ వచ్చి తీసుకొని పో అన్నాడు ఎంత వరకు తేలేదు అది కాలేదు కాదక్క ఫోన్ కొన్నపుడు ఛార్జర్ ఉండదక్క
ఆ
ఫోన్ కొన్నప్పుడు ఛార్జర్ ఉండదా
ఉంటది వాళ్లే ఇత్తరుగా
చార్జర్ పోయింది అన్నడు వాళ్ల డాడీ
మ్ హూ మరి వేరే ఫోన్ ఏమన్నా ఇస్తాండేమో
కొత్త ఫోన్ అంటా ఏమంటారు నందు కొత్త ఫో న్ అంటక్క ఎంత పద్దెనిమిది వేలు ఏమో అయిందంట మస్తుంది. ఫోను అన్నది. సర్లే ముందుగానే మురువద్దే అని మేము ఫస్టే అన్నాం. ఆయిన అది ఫోన్ తీసుకుంటే వాళ్ల అమ్మమ్మ వాడనియదు నాకు తెలిసినంతవరకు అయి
వాళ్ల అమ్మమ్మ వాడానియదు. ఇప్పుడు ఏందంటే ఆమె ఇప్పుడు మూడి ఇళ్లల్లో చెయ్యాల పని. సుసుకో ఇగా కదా
వాళ్ల అమ్మమ్మ చేయనియదు. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇంకోటి ఏందంటే నెక్స్ట్ మంత్ వాళ్ల అత్త పెద్ద అత్తమ్మ కూడా వత్తది ఈడికే షిఫ్టింగ్ ఆ ఈనే షిఫ్ట్ ఆ అబ్బాయి ఇప్పుడు పా త ఇల్లుందా
మ్
ఆ ఇంట్లో వాళ్ల పెద్ద అత్తమ్మ ఉంటది. చిన్నమావయ్య వాళ్ల ఇంట్లో చిన్న మావయ్య ఉంటాడు. హరి వాళ్ల ఇంట్లో హరి ఉంట
మరి వాళ్ల అమ్మమ్మ
వాళ్ల అమ్మమ్మ వాళ్ల చి పెద్ద అత్తమ్మ కాడ ఉంటది.
ఓహో
ఓకే
ఇగ సర్లేరా ఇగ ఉంటాన్ మ్ సరేరా బై